మరి మీరు ఆ నేను తిన్నాను ఇప్పుడే ఏమన్నా ఇంకా కొత్త రెసిపీస్ ఏమైన్నా ట్రై చేశారా
ఈ మధ్య
కదు ప వది కా విసవరణ అ ఉహ్ బాగ వచ్చిందా అంటే ఎట్లా చేస్తారు
అ నార్మల్ గా సొ ఫస్ట్ మనం ఎప్పుడైతే చేసుకుంటాం అనుకుంటామో వన్ డే నైట్ బిఫోర్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి బాగుంటది ఆ టేస్ట్ టేస్ట్ సగ్గు బియ్యం ఏస్తే కొద్దిగ చిక్కగ వస్తది టేస్ట్ బాగుంటది
అవునా
బ సొరకాయని పుడుతునికి మంచిగా తురుముకోవాలి గ్రేవ్ చేసుకున్నాక దాన్ని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తరువాత ఒక బాండీలొ నెయ్యి వేసుకుని
డ్రై ఫ్రూట్స్ అంటే మనకు నట్స్ చి నన్నా
ఆ ఏమన్న నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొంచమంటె కొన్ని క్వాంటిటీగా మీరు చాలా తింటరు మీ ఇంట్లో బాగ తింటరు అంటే చాలా ఇష్టం ఫ్రై చేసి పక్కకి పెట్టుకున్నాక అదే నెయ్యిలో ఈ సోరకాయ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి
ఆ
సొరకలో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా సగ్ బియ్యం నాన్ పెట్టుకున్నా గదా గ్రైండర్ లో నాకు నార్మల్ ఒకసారి మిక్సీ బట్టేసుకుంటే కొద్ది చెక్ అయింది కొంతమందికి నచ్చదు నార్ పంటికింద సగ్గుబియ్యం రాసుకుంటే
ముందు మిక్సీ పట్టాలె ఆహా మిక్సీ పట్ట ఆ సరి కాకపోతే కోబా మన్నం కూడా తయారు చేసుకోవచ్చు గదా ఉ అలా కూడ చేసుకోవచ్చు అదే మీల్ దగ్గర వాడే ఇప్పుడు ఒకవేళ బాగ్ దగ్గర పడే కంటే కొంచెం చిక్క పడతాయి మీకు అప్పుడేస్ కొంచం ఏంటవి ఆ ఇక్కడ ఇక లేదండి మా వాళ్ళు ఇలా ఎటికో పోయచ్చారని ఏట్స్ అవునా
అ
అంటే నేను నార్మల్గా రీల్స్ లో చూశాను కొంతమంది బాగా అగ్ర వడద కుండకు అవి కొము వాడతా
అవును
చిక్క వడగానే ఎంబటే ఇంక తీసుకొని
అ
అందులో ఇకి ఉన్నప్పుడే అందులో వేస్తయ బానే ఉంటద మ
మొన్న ట్రై చేయలేదు ట్రై చేయాలి
అవును ఎక్కువ టైం తీసుకోదు ప్లస్ లో గ్యాస్ కూడా సేవ్ అయితదిగా మరీ మిల్క్ లో అంత కాదు కాని కొంచెం దగ్గర పడ్డంక
అది యాడ్ చేసుకున్నాక రెండు కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి.
పోవాలి ఉ ఫ్రై చేసుకోని కాఫీ పౌడర్
పోసి లమ్స్ లేకుండా మంచి ఒక లిక్విడ్ లేక కలుపుకోవాలి.
అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టు అండ్ హాఫ్ లీటర్ మీ అవుతున్నమాట్ అట ఊను
వైతే అ కష్టమర్ యాడ్ చేసినంక పాలు కొద్దిగ క్రీమి టైప్ చిక్కబడితే నన్ను కొద్దిగాల యాలకుల పొడి యాడ్ చేసుకొని కొదమంది ఫుడ్ కల్
బర్రె పాలు ఉంటాయి కదా వీడివి వేసుకోవచ్చా ప్యాకెట్ పాలతో రాకున్నా కే కాకపోతే చిక్కగ ఉండాలి అనేది బర్రె పాలలో కి వచ్చినాం అవు
అట్లా పాల ప్యాకట్ పాలకేమో తాగదు నెయ్యి మీరైతే ఇట్లు తాకుతా ఉంటది నెయ్యి నెయ్యి సో అట్లన్న ఏసుకోచ్ ఇట్లా వేసుకోచ్చ కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటరు. కొంతమంది నట్స్ యాడ్ చేస్తరు.
అవును ఫుడ్ కలరు కొంతమంది ఎస్తారు గ్రీన్ ఎస్తారు కదా
కొంతమందికి నచ్చక అవాయిడ్ చేస్తారు అట్లనే వైట్ వైట్గా దరు ఇక్కడి ఫుడ్ కలర్ వేస్తేనే టేస్ట్ బాగుంటది కొద్దిగా
అయ్యో ఎంతైనా ఫుడ్ కలర్ కదా అని అవాయిడ్ చేస్తావా అది అంత మంచిది కాదు గదా హెల్త్ కు
బాగుంటది వేడి వేడిగా తినవద్దు చాలా మంది కొంతమంది ఆగలేక తింటారు
అది వేడీగా తింటేనే బాగుంటుంది అంటారు
మీరు ఒకసారి ట్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోని తినండి ఒకసారి వేడి తినండి ఫ్రిడ్జ్ లో పెట్టు సరే మీకు ఏమన్నా సెట్ జేయ్ సప్రింగ్స్
అయితే కొంతమంది ఫుడ్ కలర్ కంటే సఫ్రాన్ ఉంటది తెలుసు సఫ్రాన్ కూడా ఇస్తారు రే ఉమ్ కలర్ కొంచెం చెంజ్ కాపోతే ఈ కి ఇది సోరకాయ గ్రీన్ గ్రీన్ ఏ ఉంటది కాబట్టి అంత ఏర్పడది అట సఫ్రాన్ కొంచెం మంచిది గదా హెల్త్ కి ఒకసారి మీరు ట్రై చేయండి సఫ్రాన్ ఐసీ
నేను చేస్తాను
హెల్త్ కూడా కొంచెం బెటర్ నార్మల్ గా అందరు బిర్యానీ వాటిళ్లలో కూడా అయిషు మొత్తం ఫుడ్ కలరే వేస్తున్నారు
ఉ చాల కట్ చేస్తున్న బిర్యాని ఇట్ల ఆ రెడ్ రెడ్ ఎల్లో రావాలని చెప్పేసి చికెన్ రెడ్ ఉండాలని చెప్పేసి రెడ్ గ్రీన్ ఆ కలర్స్ ఏసి చె
అవును ఫుడ్ కలర్స్ మీరు చికెన్ బయట చికెన్ పకోడి చికెన్ లాలీపాప్స్ ఏమన్నా తిన్నారా
లి లెగ్ పీస్
అయితే అది వాటికి మొత్తం ఉమ్మాయ్ మనకు కలర్ ఫుల్ గా అవు పడాలి అని చెప్పేసి కలర్ ఫుల్ గా అవు పడాలి అని చెప్పేసి చాలా వరకు ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు ఆ అబ్జవ్ చేసారా మీరు అవి చాలా డేంజర్ మనకు ఏ అలాంటి తినే కంటే మనం ఇంట్లో ఇంట్లో చికెన్ చికెన్ తీసుకచ్చుకొని మనం చేసుకోవడం నయం దానికంటే మనం ఇంట్లో చికెన్ తెచ్చుకొని ఆ ఉ మన దగ్గర ఉన్న వాట్ ఐటమ్స్ తోటి ఇంట్లో ఐటమ్స్ తో చేసుకోవడం ఎంతైనా బెటర్ అనిపిస్తది వీటితో ఓలిస్తే కానీ చాలా మంది బయట ఫుడ్ కే అలవాటు పడి ఉంటారు కదా సరే నీకు కూడా ఒకసారి డేట్ చేపిదాం అని డైట్ ఉ ఒ ఒ సరీ నేను కూడా పకోడి టైప్ చూచిరా సార్
అవునా
మ్ రాలేదు అది
ఉ అంటే మనం ఫుడ్ కలర్ ఉంటుంది గదా
అవునా
ఫుడ్ కలర్ వచ్చేసి వేయకుండా చేశాను నేను హ్మ్ ఫుడ్ కాలర్ ఫుడ్ కాలర్ వేయకుండా చేసాను పర్లేదు బయట అంతా టేస్టీగా లేదని ఓకే బానే ఉంది టేస్ట్ తినోచ్చు మంచిగానే చేసాను ఇంకా బయట ఫుడ్ కలరు అర్జెంకా ఆయిల్ మళ్ళీ వాళ్ళు ఆయిల్ గూడా చేంజ్ చేస్తారా అంటే అది గూడా ఉండదు
అవునా
యూజ్ జేసిన ఆయిల్ నే మళ్ళ రీ యూజ్ జేసి జేసి దాని కలర్ ఎట్లా అయిపోతది మొత్తం బ్లాక్ ఇష్ గా దాన్ని జూస్తనే భయమైతది ఒక్కొక్కసారి గాని తినాలనిపించినప్పుడేమో తింటరు
అవును
బైట ఇంకా చికెన్ తోటి అయితే ఇగ రకరకాలుగా జేస్తారు గదా చాలా
ష్ ఏం మరి చికెన్ మొత్తం లైక్ ఇప్పుడు కార్టూన్ స్టైల్ లో వస్తయ్ చూడండి చికెన్ లాలి పాప్స్ కానీ చికెన్ అంతా పీల్ జేసి దానికి పొటాటో ఆడ్ జేసి కలిపి మధ్యలో చీజ్ పెట్టి మళ్ళ అదే బోన్కి చికెన్ లెగ్ పీస్ అ పెట్టి చేస్తున్నారు
ఆ అవును అ మంచిగా రౌండ్ గా అదే హ్మ్ అల్ల ముంచి ఎగ్ లో ముంచి చాలా వరకు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు బయట చేసుకునే కంటే అలాంటిది
ఇంట్లో అయితే మనం మంచిగా ఫ్రెష్ ఆయిల్ తోటి నీట్ గా చేసుకుంటాం గదా బయట వాళ్ళు జేస్తే మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద జేస్తరు గాబట్టి డస్ట్ చి దుబ్బా ఎట్లా పడతే అట్లా చేస్తా ఉంటారు ఆ దినే కంటే మనం జేస్తే కొన్ని టేస్ట్ తక్కువైనా హెల్దీగా తినడం బెటర్ అనిపిస్తది వాళ్ళు జేస్తే అంత పిచ్చి పిచ్చిగా అంత హైజీన్ గా జేయరు గదా అందుకని చెప్పి మాక్సిమమ్ ఇంట్లోనే చేస్తాను నేను ఎప్ ఎప్పుడైనా గాని ఒక ఒకసారి నేను చాలా వరకు తక్కువ బయ ఎట్టా తిన్నడో రెస్టారెంట్స్ లో తిన్నాను కొన్ని రెస్టారెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్ పేరుకే గాని వాటిలలో గూడా అన్ని కల్తీనే అని ఇప్పుడు బాగా రీల్స్ వస్తానయి
వాటిలల్లో గూడా బాగుండకపోవడం అంత స్టోర్ చేసిన ఐటమ్స్ స్టోర్ చేసిన ఫుడ్డు
అ
ఇంకా మా అందరు గూడా వాటికే బాగా అలవాటు అయిపోతున్నారు
చాలా మంది అర్సన అట పోలిన్డ్రు టేస్ట్ బాగుంటంటే చాలా ప్రాసెస్ ఎంత ఆయిల్ ఎంత ఉంటది తినట్లే ము తిన్నమ బాగుందా అడుగుతున్నారు
సరే అండి
తిం